హాయ్ అక్క బాగున్నావా
బాగున్నాను ఏం చేస్తున్నావ్
ఏం చేయలేదక్కా ఖాళీగానే ఉన్నాను. టీవీ చూస్తూ ఉన్నాను ఏం చేస్తునర్ ఏమన్నా తిన్నావా హు హ్మ్ హు కదిలేశాల్ ఇంకా
ఏం కర్రీ చేసావ్
హ్మ్ పప్పు అట్ల పప్పు పప్పు
పప్పు
మ్మ్ మ్మ్ హు ఏమైనా పండగ వస్తుంది మరి ఏం తెచ్చినారు క్లీనింగ్ అంతా అయిపోయిందా పండగ వస్తుంది కదా ఉగాది షాపింగ్ షాపింగ్ మ్మ్
వస్తాను.
ఏమో.
నువ్వు స్టార్ట్ చేసావ అయిపోయిందా ఫినిష్ అయిందా.
అయిపోయింది అయిపోయింది అంటా నిన్ననే చేసేశాం అయిపోయింది.
ఉమ్.
ఇంకా చిన్న చిన్న ఉన్నాయి అవి చేసేస్తే అయిపోతుంది.
హ్మ్. ఫెస్టివల్స్ హా.
అవును అంతే.
హ్మ్ ఇంకా అదే ఏం చేస్తారు ఉగాది రోజు మరి! క్లీనింగ్ అంతా అయిపోయి. అయిపోయిందా?
క్లీనింగ్ అంతా నిన్ననే అయిపోయింది అక్క. ఇంకా ఏమన్నా. చిన్న చిన్నవి ఉన్నాయే, అవి చేసేస్తే సరిపోతుంది. షాపింగ్ ఏం చేయలేదు, ఉన్నాయి కొత్త. తమిళ. అంటే నిన్న ఆ నిన్న మంత్ చేస్. చానా షాపింగ్ అవి ఉన్నాయి, కొత్తవి స్టిచింగ్స్. ఇచ్చి పెట్టానా పండగకి. అక్కడినుంచి.
హ్మ్
ఇంకా ఎప్పుడు అని ఏం లేదు, పెళ్లి తర్వాత తీసుకుంటాము.
హ్మ్
ఉమ్.
అదే. ఇంకా ఏమి ఏం చేస్తారు ఉగాది రోజు ఉగాది రోజే ఏం చేస్తారు మీరు.
ఉగాది రోజు నార్మల్ గా ఇగ పిండి వంటలు అవన్నీ చేసేసి
ఏం చేస్తారు? పిండి వంటలు ఏమేం చేస్తారు?
ఇంకా ఊర్ద్ అంటే పూర్ణ బచ్చాలు ఉమ్మ్ ఇంకా హ్మ్మ్ హ్మ్మ్. లెమన్ రైస్ ఏదన్నా వామ్ ఫ్రై ఫ్రైస్ గానీ, ఏదైనా అన్నాం తప్పు రసము
ఉగాది ఉగాది పచ్చడి ఎలా చేస్తారు మీరు మీ సైడ్
ఉగాది పచ్చడి అంటే నేను ఎప్పుడూ చేయలేదక్కా
ఆ ఉగాది పచ్చడ లేనెది ఉగాది ఎలా సెలబ్రేట్ జేసు
ఆళ్లు తినలే. ఎప్పుడూ చేయలేదు ఉగాది పచ్చడి అంటే మా చిన్న అప్పటినుండీ ఇప్పుడు చేయలేదు నేను ఉగాది పచ్చడి
అంటే మీ సైడ్ ఉన్ ఉండదా మీ సైడ్ ఉండదా ఉగాది పచ్చడి
అంటే కొంతమంది చేసుకుంటారు మా ఇంట్లో మేము మాత్రం ఎప్పుడు చేయలేదు నాకు తెలిసినంత వరకు ఇంత వరకు ఎప్పుడు చెయ్యలేదు కొంతమంది చేయడం చూస్ వేబ పూతా మ మ్మ్ చేేసనక్క ఆ హ్యే తీయా తీయగా పుల్ పుల్లగా పొగడు అందరు హ్మ్ హ్మ్ ఇప్పుడు ఇవే ఇంకా ఇంకా వేపు పూత మాడి
షుగర
బెల్ం వేస్తరు బెల్ం బల్ం షుగర్ వేస్తారు
షుగర్ తొం బెల్లం వేసిన వాటి కంటే
ఎక్కువ బెల్లమే వేస్తారు క్వాంటిటీ
మేము షుగర్ వేసి చేస్తాం కానీ బెల్లం కంటే షుగర్ వేసినవి బాగుంటాయి. కానీ బెల్లం ట బెల్లం హెల్త్ కి మంచిది హెల్త్ కి మంచిది
నీకు ఏమన్నా స్మిటన్ అకా ఆ వెళ్ళాము హ్మ్మ్ వెళ్ళాము
ఆ రాశిఫలాలు ఏమన్నా చూసుకుంటారా
రాశిఫలాలు డైలీ చూస్తా ఉంటాం ఇంకా డైలీ ఇంకా టీవీ లో వస్తాయి కదా మార్నింగ్ టైమ్ లో వస్తాయి రాశిపలాలు ఇల్లజుస్తము ఎప్పుడైనా మొబైల్ చూసినప్పుడు ఇందులో కూడా వస్తుంది రాశిఫలాలు చూస్తా ఉంటాము
ఉగాది ఇంకా టూ డేస్ లో ఉగాది వస్తుంది కదా
హ్మ్మ్ ఏమండి ఆ రోజే ఇది అమావాస్య చచ్చింది కాబట్టి పండుగ రోజే
వన్ డేని సెలబ్రేట్ చేసుకుంటారా టూ డేస్ హా
అదే అక్క ఏమి చేస్తారు పంతొమ్మివ తేదీని అంది పండుగ ఇరవైో తేదీ అంటారు ఆ అది మది బెస్తవారం చేస్త త మా సైడ్ బెస్తవారం మ అంటున్నారు బెస్టవరమే చేస్తారు పండగా ఏమింటే ఆ రోజే అమావాస్య కూడా వచ్చినంది
అయ్యో అవునా నాకు తెలిదు
ఏమంటే ఆ రోజు వచ్చింది కాబట్టి అమావాస్య ఏమైనా అప్పటిాలు అను క్లీన్ చేసుకో ముందు రోజు చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత మరుసటి రోజు కాని ఆ మరుసటి రోజు కాని మళ్ళీ క్లీనింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఎందు ఎందుకంటే అమావాస్య ముందు అందుక ఎందుకంటే అమావస్య ముందు చేసుకున్నాం కాబట్టి అది పెట్టుకోకూడదు అమాస ముందు చేసుకోకూడదు అమాస పోయిన తర్వాతను చేసుకోవాలి
అంటే ఇప్పుడు క్లీనింగ్ అవసరం లేదు తర్వాత అమావాస్య తర్వాత క్లీనింగ్ చేసుకోవాలనా
ఇప్పుడు చే పండగ కాబట్టి చేసుకోవాలి అవును సట్టి అమ్
నేను మొన్న చేసి చేసాను మళ్ళీ చెయ్యాలేనా మొన్న మొన్న సాటర్డేనే చేసాను నేను
సాటర్డే అంటే ఏం పర్వాల తర్వాత అమావాస్య అయిపోయిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది
అదే
అంటే చేశారు కాబట్టి మినిమం వన్ వన్ వీక్ ఉండాలి వా తిరిగిన తర్వాతనే పట్టాల అనేది తీయాలి ఆ మధ్య మధ్యలో తియ్ గూడదు ఏమంటే ఇలా ఏమన్నా ఉన్నప్పుడు తీసి తుడుచుకోవచ్చు కానీ ఇట్లా మాములుగా నిమ్ వచ్చి మళ్ళీ డెప్ మళ్ళీ తుడుస్తారు కాబట్టి ఏం అవసరం లేదు సాటర్డే కాబట్టి ఏం అవసరం లేదు నిజమండి ఇంకా బేస్తవారం అమావాస్య తర్వాత శుక్రవారం కాని తిరవడం కానీ మళ్ళీ తుడుచుకోని పెట్టుకోవచ్చు
శుద్ధి చేసుకోవాలి మళ్ళీ అన్నీ మొత్తం క్లీనింగ్ అంతా అయి పోయిందా
ఆ అయిపోయింది అక్క
షాపింగ్ అయిపోయింది క్లీనింగ్ అయి
హు హుమ్ ఈ నెల అయిపోయింది అంత క్లీనింగ్ అంతా అంతే ఇంకా
అది అట్లా వచ్చి ఇట్లా ఎల్లిపోతుంది కదా
పండగ పండగ ఎల్తం ఏమే గాని పట్టించుకోము దగ్గరగానే పోయోతిరి
మొత్తం వన్ వీక్ నుంచి
వన్ వీక్ ముందు నుండి లెనిన్ ఉంటనమా అది ఒక రోజన అయిపోతది వచ్చిన తర్వాత ఏం పండగ్లె అనే
అవును మనం ఏమేమో చేద్దాం అనుకుంటామో పండుగ రోజు అవేం చేయలేకపోత మళ్ళీ హుమ్ ఇంకా హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం పోయినాము
అనుకుంటాము కానా ప్చ్ పండగ పండగ అనుకుంటామా తీర పండగచ్చే టైంకి ఇట్లా జెస్ ప్ప ఏం పండగలే అనుకొని హా కొంచెం కానీ ఎట్లైన వచ్చేయాల్సిందే పండగ టైమ్
అది ఒక
ఫెస్టివల్ డేస్ లో ఎక్కువొచేటివి ఎక్కువ ఇది వరకు
అవును మరి ఇంకా ఆ రోజే హెవీ వర్క్ ఉంటది ఫెస్టివల్ రోజు
మామూలు డేస్లైతేనా సండే ఒస్త వేగ ఉండదు ఓద్దమ్మా అనేసి ఇంకా ఎక్కువ వర్క్ వస్తుంది డా ఫ్రీగా ఉండొచ్చులే ఈ వారం అంతా ఉన్నాం కాబట్టి ఉ సండేస్ అన్న ఫ్రీ ఈ వా మంత్ ఇలా ఉన్నాం కదా సండే ఫ్రీగా ఉండొచ్చు అను కుంటామా ఆ టైం లో నేన్ బిస్ జిగా ఉంటాము
అవును ఫెస్టివల్స్ అప్పుడు ఎప్పుడు ఆల్వేస్ బిజీగా ఉంటాం కదా అమ్మ అవును మనం అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఓకే గాని మన ఇంట్లో మనం ఉంటే బిజీఏ
ఇంకా కష్టం చాన
మనకు మనమే చేసుకోవాలే మనకే ఆ అవన్నీ చేసాక మల్లన్నీ తినడమాయి పోతది మళ్ళీ ఇట్లా ఇంకో పని నెస్
వంటచే అన్ని క్లీనింగ్ చేసుకోవాలి రోజు మళ్ళీ వంట చేసుకోవాలి మళ్ళీ అన్ని క్లీనింగ్ చేసి మళ్ళీ అందరి పెట్టి మళ్ళీ చేయడం మళ్ళా క్లీనింగ్ చేసుకో
ఇదే పని పది ఆ రోజు భక్ష్యాలతోనే పూర్ణం పూర్ణంతోనే అయిపోతదీ పూర్ణం బూరెలతోటి కదా హ్మ్ ఇంకా మొన్న పోయింది కదా హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
హోలీ చేసుకోలేదు అక్క ఆ రోజు చంద్రగ్రహణం అనేసి ఇంట్లో నుండి బయటికే రాలేదు నేను
అయ్యో మొత్తం మార్నింగ్ కూడా రాలేదా ఆడలేదా ఎవరు వచ్చి పుయ్యలేదా
ఇంట్లోండి బయటికే రాలేదు
అయ్యో
మార్నింగ్ లెస్ తనే అట్లా వచ్చి ఇట్లా బయటికి వచ్చి లోపలికి పోయినాను ఇంగ అంతే కసు గోడ్చాలనే ఆ కసుం కూర్చడానికే వద్దు అనేసి నే ఇంట్లోనే ఉం పోయాను బయటికి పొనికే లేదని ఒద్దని ఎన్నన్న ఈమె ఏనాన్నపోని పండగ్ అసలు బెష్ చేసుకుండా తెలువది
మేము ఆడాము ఒక ఒక లెవెన్ దాకా ఆడాము మళ్ళీ వచ్చి స్నానం చేసేసి కూచ ఉన్నాం ఇక ఇంట్లోనే ఉన్నాం మళ్ళీ తర్వాత సెవెంత్ సెవెంత్ సెవెన్ తర్వాత ఇల్లంతా కడుక్కకొని వాష్ చేసుకొని మళ్ళీ వంట ఉమ్ దీపం పెట్టి వంట వేసుకొని తినేసరికి లేట్ అయిపోయింది
ఉమ్
ఎమో
ఆ రజ రాలేసలుపి గ్రహణ ముందనే ఇ వోధు ఆన్
కానీ ఆడారు మా ఇంటి దగ్గర అయితే టూ దాకా ఆడారు మ
ఉమ్ అవునా ఉమ్
సెలబ్రేట్ చేసుకు ఆ గ్రహణం ఉన్నా కూడా ఆడారు చాలా మంది ఆడారు
ఉమ్ ఆడారు ఆడేవాళ్ళు నేనైతే బయటికి రాలేదు అసలుకి మార్నింగ్ లో సిక్స్ క లేస్తానే బయటికి వచ్చి లోపల ఆ రోజు అంతా లోపలనే ఉన్నాను ఈ టైమ్ కి బయటకి వచ్చినా మళ్ళీలో హలో
ఉ ఉ ఉ
అది వారి పట్లని బయటకిని మళ్ళీ ఇ కలునా బయట కంటే బయటకి ఏం రాలేదు వాళ ఎన్నాలో వరకె గంథే
ఏ పండుగ అైనా మంచిగా ఫ్యామిలీ తోన్ సెలబ్రేట్ చేసుకుంటా అంటే బాగుంటారు కదా
హ్మ్
అంతేనా
ఇదేంద ఎకువా ఇంకా ఇదే హోలీ పండగ హోలీ పండగ అంటే మనకు చాలా వరకు చేసేది వినాయక చవితి ఇప్పుడు బాగా బాగుంటుంది
సరే మరి ఓకేనా
ఉమ్ ఓకే
ఓకే బాయ్ మరి బాగా సెలబేట్ సెలబ్రేట్ చేసుకో కాది హ్యాపీ